హలో నమస్కారమండి
నమస్కారం ఎలా ఉన్నారు
బావున్నాన్ మీరెట్లున్నారు
నేను గుడా బాగానే ఉన్నా అండి తిన్నారా మరి మీరు
లేదండి నేను ఈవినింగే మా అక్క వాళ్ళు పిజా తెప్పిచ్చారు బ బయట నుంచి
ఆహ
అదే తిన్నాం వెజిటేబుల్ పిజా మంచి ఉండే
అవునా
ఊ
పీజా తిన్నారా
అవును ఇగా నైట్ వరకి తినాలి అన్నం
ఆ అవునా ఇంకా వేరే ఏమైనా తినాలనిపిస్తాందా మీకు
రండి
ఎం
అవునండి పానీ పూరి అనిపిస్తుంది ప నిపురితి నకాక
ఆహా
ఆ అక్క ఒకక్క రోజు ఏమంటారు మురుముర ఉంటది కదా దానితోని చేసింది
ఆహా
అది మంచిగా ఉంటుంది కానీ ఇ తెలుసాడి అంటే భేల్పూరి భేల్పూరి చేసు
ఆహాహా అట్లానా మంచిగా ఉండేనా టేస్ట్ మరి
టేస్ట్ తీస్ పరుండే దానికే బాగా క్రేవింగ్స్ వద్దాను కానీ మా తమ్ముడికి కూడా చె చెప్పిన ముఒక్క ప్యాకెట్ తీసుకని రారా ఒక బ్యాగెట్ తీసుకుని రా అని అంటే నీ చేతులు కాలుు ఉన్నాయి కదా పోయి నువ్వే తీసుకురా అన్న
అయ్యేఅయ్యో తర్వాత తిందారేమో ఏమి ఇప్పుడే తింటారా
హ లేదు అంటే అది క్రేవింగ్స్ అయితే ఎట్లయితే అబ్బా తినాలి తినాలి తిన అట్లనే ఉంటుందిా కద వుం ఎందుకే
అవును అట్లనే ఉంటది మరి
ఇక మా అక్క వాళ్ళ డాడీకే చెప్ ఇస్తా పైసలు మా అక్కకి అే వాళ్ళ డాడీకి ఇస్తుది అప్పుడు తెప్పిస్తే మంచిగా ఉంటందండి
ఆ
హ
ఇంకా మీకు పొంగుల్స్ చేయడం వచ్చా
లేదండి తినడం బాగా ఇష్టం అది పునుగులు నా ఫేవరెట్ నేను అంటే బ్రేక్ఫాస్ట్ లో రెండే రెండు తింటా దోశ ఇంకా పున్పులు
ఆ
కుంకులు అంటే బాగా ఇష్టం మా డాడీ చేస్తుండే ఫస్ట్ లో
ఆ
కానీ ఇ పల్లే ఇదు
అవునా
హ ఇంకా అండి
ఇంకా చెప్పండి మీరే
హ నేనైతే బయట చూస్తున్నాయన్ ద గుడకపోస్తుంది
ఆ బాగానే ఉడకపువస్తుంది
మా ఇంటి పక్కకి అది టెంపుల్ వంది తెలుసా అండి మహాంకాళి టెంపుల్ అని అంటారు
దా
అవును అంటే మా ఇంటికి అపోజిట్ అనుకోండి మాక్కజీ నక్క వాళ్ళది పక్క కె
ఆహా అక్కడ
ఉ హా
నేను నాకు మంచి మంచి వంటలు వచ్చు గాని ఎవ్వరు ఉండొద్దు నేను చేసినప్ ఇప్పుడు కిచెన్ దగ్గర అయితే అప్పుడే నాకు ఇంట్రెస్ట్ వస్తయి తెలుసా నాకు డిస్టర్బెన్స్ ఉండదు మంచిగా చేస్తా నేను నాకు అన్ని వంటలచ్చు
ఉహు
కానీ ఇంకా పని చేసేటప్పుడు చెప్పద్దు కూడా ఇది చెయ ఇ
అవును నాకు కూడా కోపం వస్తది అవును నాకు కూడా కోప మస్తది అది ఇది పని చెయి అది పని చెయి అంటే పెయిడ్ టడియడం అనిపిస్తది అంటే మేము మొత్తం చేస్తాం మీకేమైనా ఉంటే అప్పుడు చెప్పని కానీ చేసే మద్దలన చేస్తే మొత్తం ఇంట్రెస్ట్ టె పోతది
అవును నాకు కూడా అట్లానే అనిపిస్తాయి తెలుసా కోపం వస్తది నాకు కూడా
అ ఇంగా మా ఇంటి సైడు గుడి అయినే అన్ని తలు తలుపులు తితండు గుడి
అవునా అదే చూస్తున్నారా మేడం
హు మీరుతోన్ని మాట్లాడకుండా చూస్తున్నా
అవునవును
హ
హు
హ
నాకు ఇంకా ఏమనా తినబుద్దయి తంది ఏమైనా మంచి
హలో
హలో
ఏం చెప్పారండి
ఏం లేదు ఇంకా ఏమైనా షవర్మా అట్లా తినబుద్దయితంది అన్న
శవర్మ తింటారా
అవును
చీ రిలీజ్ ఉంటదండి
మీరు ఎక్కడ నుం చ్చో తిన్నారాండి నేనైతే తిన్నది మస్తు ఉండే తెలుసా
ఇది మెహఫిల్ ఉ ఉన్నది కదా అండి
ఆ
అక్కడిది తిన్నా మీరెక్కడిది తిన్నారు
నేను కూడ ఆక్కడేతిన్న
ఆ మైఫిల్స్ లోనే బాగా మంచి ఉంటది
ఆ నేనైతే తిన్నా ఎంత బాగుండే తెల్సా మొ హాఫే తిన్నా కాని మంచిగా తిన్నా ఇగ
నేను కూడా హాఫ్ అంటే వన్ బై త్రీ
ఆహా అద అవునా
నిఫ్ఢీలో తింటే మొత్తం మాయానిసే తెలుసా అండి అది ఎట్లా వంతింగ్ అచేట ట్ ఎటో అయితది మయోనిస్ ఉంటె
చేసిండ్ర మరి వామ్ టింగ్
అంటే అన్నం తినలేదండి అట్లనే అయింది మొత్తం వామిటింగ్ వచ్చేటట్టు అది సోంఫ్ ఉంటది కదా కచ్చి సోఫా అని అంటారు కదా
ఆ ఆ
ఆ అది చెట్టు మా ఇంటికి అయింది అంటే మా ఇంటి పక్కన అయింది పెద్దది ఉండే అయితే దానికి తెంపుకొని అది తిన్నా
ఆ అప్పుడు సెటైయిందా మరి
అంటే కొంచెం అట్లనే అవుతది కానీ వాకింగ్ అట్లా ఇట్లా చేసిన కా క్యాంప్ వచ్చింది కదా అది తాగిన అప్పుడు కొంచెం సెట్ అయినా
ఆ
ఉమ్ ఆ ఇంకా అండి
ఇంకా అది ఎవరు అంతా అదువుతున్నారు మీ దగ్గర నుంచి వాయిస్ వస్తూ
ఆహా బయట బయట వడుతున్నారు ఇక్కడ లేదు
అవునా బయటనా
ఉమ్
ఆహా
ఇంకా అండి
ఇంగా చెప్పండి మీరే చెప్పండి కదా మీరే
మీకు సైకిల్ నడపడం వచ్చా ఏమైనా వచ్చా స్కూటీ సైకిల్ కార్ అట్ల ఇట్లా
సైకిల్ వచ్చుగాని ఇగ ఎప్పుడు నడిపింది మర్చిపోయినట్టు ఉంది ఇగ ఇప్పుడే ఎక్కుతే కిందనే పడతారు ఇక
ఎందుకు బ్యాలన్స్ ఆగడం ఆపడం రాదా
ఇప్పుడు ఏం మొత్తం మర్చిపోయాను ఇప్పుడు ఎట్లా వస్తది ఇంత పెద్దగా అయినాక ఇప్పుడు నడిపింది సిక్స్త్ క్లాస్ లో
ఏట్లా మర్చిపోతారండి మీరు
మర్చిపోరు కానీ రాదు అన్నట్టు నాకు అనిపిస్తంది
అట్లా ఇట్లా చెప్తారు మీరు ఎప్పుడు ట్రై చేశారా
ట్రై చెయలే
ట్రై చేస్తే అ తెలుస్తది కదా
అవును ట్రై చేస్తానే తెలుస్తది అదే ఉమ్
ఈ మొహరం పండుగ ఉంది కదండి ఇగ అప్పటి నుంచి వాళ్ళు ఎంత క్లీనింగ్ చేస్తున్నారు పెయింట్ వేస్తున్నారు అది ఇది బానే చేస్తున్నారు ఇక వాళ్ళే కథ పండుగలు
అవునా ఇంకాది ఇప్పుడు ఏం పండుగలు లేవ్వు కావచ్చు ఇంకా ఎక్కువ
ఏమో తెలియదండి అంతా పండుగల గురించి తెలువది ఇది ఉన్నారు కదా వాళ్ళే చేస్తున్నార అందుకే తెలుసు లేకుండా అది కూడా తెలియకపోతుండే
అవునా
మ్
మరి ఏమైనా స్పెషల్ చేస్తారా అప్పుడు?
అప్పుడు ఏమొచ్చొంగే. అది పాల షర్బత్ చేసారండి మీకు ఇష్టమా అది
అవునండి బాగా ఇష్టం నాకు ఫుళ్ల్ తాగతా నేనైతే రెండు గ్లాసెస్ తాగుతా నేనైతే.
అమ్మా రెండు గ్లాసులు కాదు కానీ నిన్న సగమ్మ మల్లే లేకుండా ఒకటి సరి పోతాది.
నేనుూ ఒకటి తాగుతా మళ్ళీ ఇంకా తాగబుద్ధి అయితే కొంచెం ఆగి మళ్ళీ ఇంకా తాగుతా దాంట్లో ఎక్కువ ఎయ్యరు అది షుగర్ ఎక్కువ ఎయ్యరు.
తక్కువగానే వేస్తారు అయితే అది మంచిగా ఉంటాయి టేస్ట్.
మ్ హూ ఇంకా బెల్లం తో కూడా చేస్తారు.
అవునా, నేను తాగలే అది ఎప్పుడు కూడా
ఇంకా అది ఏమంటారు
ఏమంటారు హలో!
ఆ నిద్ర వస్తుందాండి.
అవునండి మాట్లాడుతుంటే నిద్రనేవస్తాంది నాకైతే.
ఏం మాట్లాడుతా అండి
అవును ముందే నాకు నిద్ర వస్తాది. నేను తొందరగా పడుకుంటా తెల్సా? ఎక్కడ అంటే అక్కడ ఇప్పుడు పండుకో అంటే ఇప్పుడు పండుకుంటే నాకు నిద్ర వస్తాది. అంతా నిద్రలో ఉంటారండి ఎప్పుడూ
ఆహా!
అవును
ఇంకా అండి
ఆ
ఇంకా చెప్పండి
ఇంకా చెప్తా మీరే చెప్పండి. ఓ
మీరేం లేదు మా ఆంటీ వాళ్ళకి బ్యాటరీ తీసినాయి అని అంటే ఒక ఫోన్ లో సిమ్ లేకుండే ఒకటే ఫోన్ లో సిమ్ ఉండే
అవునా మీరేం చేసిండ్రో మరి
లేదు ఆ సిమ్ వేసిన ఫోన్ ఇక్కడనే ఉన్నది.
సరే మరి పెడుతున్నా.
ఆ సరే